హలో హలో
హలో
హలో
ఏ హలో
ఆ చెప్పండి
హలో ఆ చెప్పండి
మీకు ఈ బుకింగ్ యాప్స్ గురించి ఏవైనా ఐడియా ఉంద బాగా
ఏ అంటే ఇప్పుడు మనకి ఏం గావాలన్నా బుక్ చేసుకునే గదా, ట్రావెల్ జేయాలన్నా, తినాలన్నా.
మీ ఫ్యామిలీ ఫ్రెండ్ హ్యాండిల్ ఫ్రెండ్లీ అయిపోయాయి గదా, అన్ని చేత్లోనే ఉన్నట్టు అంటున్నా. ఊమ్ అంటే ఇప్పుడు ట్రైన్ బుకింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా దూరం వెళ్ళాలన్నా, ట్రైనింగ్ బుకింగ్ చేసుకోని ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళొచ్చు.
అదే ఇప్పుడు ఆ బుకింగ్ యాప్స్ లేవనుకో, అంటే మనము ఎక్కడి. కెళ్ళ్ ఉండాల్లా బస్సు ఏ టయానికి వస్తదా, అవన్నీ మనకు తెలియదు గదా.
ఆ లోంలి బుకింగ్ యాప్స్ వల్లా ట్రాక్ చేయొచ్చు లొ కేషన్ ఎక్కడ ఉన్నాదీ, ఏ సీట్ అన్నట్టూ. ఊమ్ ఇంకా అది ఇప్పుడు డెలివరి అవ్వొచ్చు బుకింగ్ ఆప్స్ ఇంగ మనం బుక్ చేస్ ఏ టైం కైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీలో ఉంటాయి. ఏదైనా కావల్స్ సులే ఆర్డర్ చేసుకుంటే వచ్చేవి
ఆ తీచ్చు
హూమ్, ఇలా వీడియోస్ చేస్తుంటారా బుకింగ్ యాప్స్
అవును, అన్నిటికీ వాడు అంటే ట్రావెలింగ్ కీ ఉన్నాయి గదా అభి బస్సు, రెడ్ బస్సు.
ఊ ఉ అవును
ఊ ట్రావెలింగ్క్ అవీ మామూలుగాంగా తినడానికి వాటికైతే ఇంకా జొమాటో, స్విగ్గీ. అవన్నీ వ యూస్ చేస్సాను
ధ్య మినిట్ట్ మీన్స్ టెన్ మినిట్స్ కి డెలివరీ అయ్యే యాప్స్ గూడా ఒచ్చాయ్. ఈ మధ్య బ్లింకిట్, లైక్ ఇంట్లో కావాల్సినా సరుకులన్నీ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఊమ్ ఇవన్నీ యూస్ చేస్తారా మీరు
యూ చేస్తాం అంటే య ఎవరు ఉన్నారు చెప్పండి అవి యూజ్ చేయకుండా.
మనం పల్లెటూరులో ఒంట ఏస్ గదా సిటీ లైఫ్ లో ఒక్కటే ఉంటాయ్ అవన్నీ
అవునవును పల్లెటూరు వాళ్ళకి, అంటే వాళ్ళు వాళ్ళు అలానే ఆలోచి సరే అంటే మనకి ఆర్డర్ పెట్టుకొని తిని అంతేం లేదు చేసుకునే తిందామని
ఆ అవును ఇప్పుడు రాయాపిడో అవచ్చు అంటే దగ్గరగా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు.
ఎమర్జెన్సీ అయి
ఆ మీన్స్ బేస్డ్ ఆన్ కాస్ట్ గుడ ఉన్నయ్, కార్ అయితే ఇంత మనీ పే చేయాలి, బైక్ అయితే ఇంకా పే చేయాలన్నటు
ఉమ్
మూవీ టికెట్స్ కావచ్చు ఇప్పుడు ఏ మూవి కావాలన్ ఆ పుస్ మైషో పీస్ పేటిఎమ్ లో బుక్ చేసుకోవచ్చు. ఈజీగా వెళ్ళవచ్చు బుకింగ్ అప్స్ వల్ల మంచి బెనిఫిట్ ఉన్నది అందరికి అంటే, వెళ్లి లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు మూవీ టికెట్స్ కి డైరెక్ట్ గా బుక్ చేసుకోవడం చూప్పుచ్చేసి ఎళ్ళచ్చు. ఇంకా ఆలోచిస్తున్న ఇగ చాలా ఉన్నయ్ బుకింగ్ యాప్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు బట్టల కోసం.
ఆ ఉండడం మంచిదే అని ఉంటారా మీకు
ఏ రోకలి, టె ఒక బద్ధకం అయిపోతారు మనసు అసలు అంతే తప్ప ఓకే ఉండడం గుడ మనుషులు బయటకెళ్ళనికి ఇష్టం ఎక్కువ బద్దకస్తలు అయిపోతారు.
అవును అన్ని అన్ని ఇంటి కాడికి తెచ్చేస్ తరు కాబట్టి
ఎమర్జెన్సీ కేసెస్ లో ఓకే అంటే ఇది అచ్చి రావడం వల్ల, అసలు బయటికి పోవడానికి గుడ ఎవరు ఇష్టపడట్లేదు.
కూడా బిగ్ బాస్కెట్ తెలుసా మీకు?
ఆ తెలుసు జప్తాలు కూడా ఉంటాయి కదా అవన్నీ
ఇంగ వన్నీ రా డం వల్ల వీటికి అసలంగా బయట ఇంటికే ఎళ్ళరా ఎవరు?
ఉమ్ మనుషులు బద్దకస్తలు అయిపోతున్నారు వీటన్నిటి వల్ల, ఎమర్జెన్సీ కేసెస్ లో ఓకే యూజ్ చేయవచ్చవన్నీ.
ఉమ్
ప్రతిసారి యూస్ చేయడం అనేది అంత యూస్ ఫుల్ లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.
హ్మ్ అదే గదా మరి మీరు మీరు ఏవి ఎక్కువ వాడుతుంటారు అందులో యాప్ స్
ఇ షాపింగ్ యాప్స్ ఎక్కువ చేస్తాము ఎందుకంటే నేనున్న చోటి ఇవి ఆ కూరగాయలు ఇవన్నీ డెలివరీ అవైలబుల్ లేదు మాకి. సర్వీస్ రాదు ఇక్కడికి. అందుకని ఎక్కువ అవి సాపిడి వచ్చింది
హలో.
హలో.
ఆహ్ చెప్పండి.
అది అంటే నేను ఉన్న చోటుకి అవి అవైలబిలిటీ లో లేకపోవడం వలను. నేను షాపింగ్ అట్ సైడ్ చేసేస్తా. ఇంకా మిగతా వాటికి అన్నిటికీ భయపడి వెళ్లి తెచ్చుకుంటాం.
అంటే మీ ఇంటి దగ్గరే షాప్స్ ఉంటాయ.
ఆహ్ ఇంటి దగ్గరే ఉంటాయి. ఒకవేళ పది నిమ్ చాలా దూరంలో ఉంటాయి. నచ్చుకొని వెళ్లి తెచ్చు. మీరు ఎక్కవ యూస్ కి వెళ్తారు. ఫుడ్డా లేదా షాపింగా.
నేను ట్రావెల్. నేను ట్రావెల్ ఆప్స్ కు. ఎక్కువ వాడుతుంటాము.
ఉనోత్.
అభి బస్ గానీ రెడ్ బస్ గానీ.
ఆహ్ ఇలా ఫుడ్ డెలివరి
చేస్తా అంటే వీక్ వీకే వీకా. వీకెండ్స్లో అయితే. అదే తినడానికి యూజు చేస్తాం.
ట్రావెలింగ్ కి బస్సులు యూజ్ చేస్తార. ఫుడ్ డెలివరీది ఒక్కటే యూజ్ చేస్తార. నార్మల్ కిరాణా షాప్ కోసం యూజ్ చేయరు.
లేదా అంటే మాకు మాకు మరీ అంత దూరం కూడా ఉండదు. అంటే ఆహ్ రూమ్ లో నుంచి కిందకి వెళ్తానే అక్కడే తీసుకోవచ్చు. అన్ని అలాంటివి అయితే.
వాగ్దేలున్నాం కిది.
ఆహ్ చాలా దగ్గర అందుకని మేము. ఉమ్. వాటికి మాత్రం అవేమి విష్. ఏమౌ ట్రావెలింగ్. గానీ వీకెండ్స్ లోగానీ యూజ్ చేస్త్. స్తాం మళ్ళీ ఇంకా ఇవి డ్రస్సులు అవి కావాలంటే అవి యూస్ చేస్తాం.
ఓకే ఫ్లిప్కార్ట్ లాంటి అమెజాన్ లా.
ఉమ్ మా జియో. అవును అవును.
అన్నిటికంటే మీకు ఏ కొంచెం బెటర్ అంటే ఇలాంటి యాప్ అంటే ఇప్పుడు బస్ బుకింగ్ అవచ్చు కొంచెం మంచిది అనేది ఏమింటానికి. లేకపోయినా పర్లేదు.
ఆహ్ ప్చ్ అది తినడానికి లేకపోయినా అంటే అవి ఏమి ఇంట్లో చేసుకొని తినచ్చు. బస్ బుకింగ్ యాప్సే బెటరని పిస్తది ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ కావాలన్నా అప్పడికప్పుడే బుక్ చేసుకొని యెళ్ళొచ్చు బస్ ఎక్కడుందో చూసుకోవొచ్చు సీ సీట్స్ ఖాళీగా ఉన్నాయా లేదో చూసుకోవొచ్చు
ఇప్పుడు మనీ రిటర్న్ వచ్చేస్తాయి కదండి ఒక్కో ట్రావెల్కి ఒక్కోటి అనమాట ఒకటి చూసి ఒకటి మల్టిపుల్ మల్టిపుల్ చేతున్నరు అంటే ఎపుడూ ఈజీ అయిపోతున్నారు ఇంకా
అవునవును
హ్మ్
మరి మీరు మీరు అంటే ట్రావెల్ చేసేటపుడు బుక్ చేసుకొని యెళ్తారా లేదంటే డైరెక్ట్ యెళ్తారా
ఒకోసారి ఎమర్జెన్సీ అయితే బుక్ చేసుకోని యెళ్తాను ఒకవేళ సీట్లు లేకపోతే కష్టం అని ఇవాళన యెళ్ళొచ్చు అనుకుంటే వాళ్ళని తీసుకొని బస్ ఎక్కడికి ఉంటే అక్కడెళ్ళి ఇలా చేస్తరు
అంటే మీకు ఎప్పుడన్నా అనిపిచిందా అంటే రష్ ఎక్కువ అవడం వల్ల ఈ యాప్ రావడం చాలా బెటరూ అని
ఎస్పెషల్లగా ఈ ఫెస్టివల్స్ పండుగళ్ళప్పుడు అందరూ పల్లెటూరు కెళ్ళాలనుకుంటాం కదా అప్పుడుందాం అంటే ఇంతరోజులు ఎక్కువ ఉం వర్షాలు పడ్డం నిలబడటానికి కూడా ప్లేస్ లేకా పోడం అవునంటె ఈ బుకింగ్ యాప్స్ ఉండడం వల్ల మనం కూర్చొని యెళ్ళొచ్చు బుక్ చేసుకున్నాం కాబట్టి అని ఈసీ గా యెళ్ళొచ్చు అప్పుడు చాలా బెటర్ అనిపిస్తది ఈ బుకింగ్ యాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జామ్పల్ ఫుడ్ డెలివరీ అవ్వచ్చు సడెన్గా ఇప్పుడు మనకి హెల్త్ మీకు అలసట వచ్చి చేయలేకపోయినపుడు అందుకు మేమ్ కనిపించిందా కనిపి అవడానికి కూడా రీజన్స్ ఉన్నాయా ఒకోసారి ఒక బావి మంగడ పల్లిలా అవి జస్ట్ టెన్ మినిట్స్ లో ఛ వంట చేయమాకండి
అవును మరి హ్మ్ హలో
హలో
మ్మ్ చెప్పండి
మనం లేజీ అయిపోతున్నామేమో ఒక్కోసారి అనిపిస్తది ఒక్కోసారి పర్లేదులే అనిపిస్తది ఒకన క్లోజ్ అ ఫ్రెండ్ దే ప లోది కూడా మనం కావాల్సినట్టు యూస్ చేసుకోవచ్చు
హ
డిఫెట్ న ఎ యూస్ంట తోటం ఉదు
ఉ అంటే యాప్స్ రావడం మంచిదే అంటారు
ఆ మంచిదే నా ఉద్దేశం మీరు మంచిదా కాదనుకుంటున్నార
నేను మంచిదే అనుకుంటున్నా న్న ఎందుకంటే
అ
అన్ని ఏమంటరు
ఆల్రెడీ పెళ్లి అయిపోయి చేేరిపోతాననుకుంటున్నాను
ఆ ఆ
అంటే మీ ఇంట్లో పెద్దోళ్లు కూడా యూజ్ చేస్తారా లేక మీరు ఒక్కటే యూస్ చేస్తారా
పెద్దోళ్ళ కంటే వాళ్ళకి రాదు కాబట్టి మాకు చెప్తారు బుక్ చేయాలంటే మేమే చేస్తాము అట్లా
డ్రైవర్లని పిలిపిస్తారు మీరు బుక్ చేసి చేపి చేపిస్తారు ఏదైనా సరుకులైనా షాపింగ్ అయినా బుకింగ్ అయినా ము ఉ రాపిడో లాంటివి కూడా యూస్ చేస్తారా మీరు
ఉ రాపిడో లాంటివి ఆ యూస్ చేసాం అంటే అన్ని చోట్లకి బస్సులు పోవు కదా అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు స్టాప్ కూడా కేరు
ఆ అవును అంటే బస్సులు ఉన్నా కూడా రష్ లొ కూడా అందువల్ల ఒక బుక్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతాం కదా సింగిల్ గా ఉన్నట్టు కూడా చేసుకుంటాం కదా మనం
ఆ
మరి కార్ కంటే బైకే బుక్ చేసుకోవాలి
అవును
అ తది పాల మ జ అర యూస్ చేస్తారా అ అర్చలంట
యూస్ చేస్తాను
ఓకే
ఓకే సరే అండి బాయ్
బాయ్